వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మేడమ్. మీ అమూల్యమైన సమయం నాకు కేటాయించగలరా మేడం కాస్త?
అ ఓకె అండి చెప్పండి.
అయితే మేడం ఇప్పుడు అయితే మేడం ఇప్పుడు ప్రకృతి ఎలా ఉన్నది మేడం మీ సైడ్?
ఇటు మొత్తం కూల్ కూల్గా ఉందండి.
హ ఇప్పుడు మీరు ఎటువంటి ఎటువంటి ప్రకృతికి మీరు మంచిగా అనిపిస్ తది మేడమ్ అంటే ఎండ బాగా ఉండాల? లేకపోతే వాన అ వర్షాకాలంలో ఎలా ఎలాంటి వాతావరణానికి మీరు ఎక్కువ మీకు బాగా అనిపిస్తది మేడం?
ఇప్పుడు ఎట్లుందంటే మాకు ఇట్ల కూలుగుండాల కాని, వర్షం ఉంటే అంత నచ్చదండి.
అవునా మేడం కూలుగుండాలి అంటే వర్షము వర్షం ఉంటే బాగోదు అని మీరు అంటున్నారు మీరు.
చల్లటి గాలి అస్తావుంటే ఓకె గాని వర్షం నైట్ పడాలి డే అంటే మనకు పిల్లలకి స్కూల్ కి పంపాలి ఇట్ల ఎన్నో పనులు చేసుకోవాలి కాబ టి అది అంత నచ్చదండి నాకు.
సరే సరే నిన్న ఏదో చెప్పారు మేడం ఈ బ్రదర్ కి ఏమో సంథింగ్ హెల్త్ అనేది ఇప్పుడు ఎలా ఉంది మేడం?
అది ఒక ఫోర్ లీటర్ వాటర్ తీసారంట
ఆ మేడం
ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆ తీసారు అది ఇప్పుడైతే ఓకె ఉంది.
ఆ మేడం
కాకపోతే ఇంకా ట్రీట్మెంట్ అయితే నడుస్తూనే ఉందండి.
ట్రీట్మెంట్ అంటే కంటిన్యూ నడుస్తందా మేడమ్
అవునండి
ఓకె ఓకె మేడం కంటిన్యూ నడుస్తున్నది ఇప్పుడు. ఇప్పుడు అంటే అడ్మిట్ అయ్యారా మేడం?
అవునండి అక్కన్నె అడ్మిట్ అయి ఉన్నారండి.
ఓకే అయితే ఇంకో విషయం అంటది మేడం ఈరోజు మన ఉద్దేశం ఏంటిదంటే, ఇప్పుడు మీకు ఏ ప్రభుత్వం పాలన అనేది బాగా నచ్చింది మేడం?
యాక్చువల్లీ చూడండి, ఎటు చూస్తే ఇప్పుడు ఈసారి మనకి ఏదైతే ప్రస్తుతానికి ఉన్నాడో ఆ సారు కూడా మంచి పనులు చేస్తున్నాడు కదండి రేషన్ ఆ ఒక త్రీ మంత్స్ ఇది ఆ ఎండాకాలం కి శ్రమ పడద్దు అనేసి త్రీ మంత్ దు ఒకటే సారి ఇస్తున్నాడు ఇప్పుడు కొత్త పింఛన్ లో అయితే ఇప్పుడు జులై కి స్టార్ట్ చేస్తున్నా అని చెప్పిండు ఈ నెల నుంచి ఇంకొకటి ఏంది అనేస్ అంటే ఏదైతే ఇంద్రమ్మ ఇల్లులు ఉండేనో అవన్నీ శాంక్షన్ చేశాడు అవన్నీ అందరు ఇల్లులు కట్టుకున్నారు పేదవాళ్ళు కూడా ఎవరికై లేదో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాడు ఆల్రెడీ
అవును మేడమ్
మళ్ళీ ఇంకొకటి ఏందంటే బస్సు ఫ్రీ పెట్టడం వల్ల కొందరే టైం పాస్ చేస్తున్నారు కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జాబ్కి వెళ్ళే వాళ్ళు వేరే ఊరికి వెళ్ళేవారు ఒకవేళ ఏటైనా వెళ్దాంమన్న డబ్బులు లేవ అనేసి వెనకబడిన వాళ్ళు అరే ఫ్రీ బస్సు కదా అని ఎటైనా వెళ్తున్నారు ఒక స్త్ స్వతంత్రం అన్నట్టు కొంచెం లేడీస్కి కొందరికి అయ్యో డబ్బులు ఉంటేనే ఒక హండ్రెడ్ ఉంటే ఎటైన వెళ్ళోస్తా అన్నట్టు ఉండి లేక ఎంతో మంది ఎ వెళ్ళలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఇట్లా ఒక ఆప్పుడ ఇప్పుడు వెళ్ళడానికి ఒకటి ఉంది కాబట్టి ఆ ఆధార్ కార్డ్ తీసుకు కొని వెళ్తున్నారు
అయితే విషయం ఏంటిదంటే మేడం ఫస్ట్ మనకు ఒకలాగా ఉంటుండే అంటే ఏంటిదంటే ఫస్ట్ మనకి ఇది ఉంటుండే కద మేడం అంటే ఎలా అంటే ఫస్ట్ కొత్త కొత్తగా వచ్చినప్పట్లో ఎలా ఉండేదు మేడం కొత్త కొత్త కొత్తగా వచ్చినప్పట్లో ఊరికనే ఊరికనే వెళ్తుండే అవునా కాదా కానీ ఇప్పుడు అట్లా ప్రయాణం అనేది కొనసాగిస్తున్నారు మేడం అంటే ఇప్పుడు ఒక మనిషి ఒక ఒక మనిషి ఏంటిదంటే కొత్త కొత్తలో ఉన్నప్పుడు ఎన్నో కొత్త కొత్త పనులు చేసాడు
ఇప్పుడు వాళ్ల దగ్గర ఒక ఫోన్చ్చ ఒక పని చెప్తా ఒక మాట తెస్తానండి మన దగ్గర ఒక బైక్ ఒక టీవీ ఒక ఫోన్ మనం కొన్నాం అనుకు ండి మనం బయటక ఎప్పుడెప్పుడు వెళ్ళాలి బయటకి ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అనుకుని మనకు ఉంటది మన ఓన్ బైక్ అయినా కూడా ఒక నెల వరకు ఆ ఇంట్రెస్ట్ మొత్తం తగ్గిన తర్వాత నెక్స్ట్ టని వెళ్ళాలంటే అటుగా పెట్రోల్ వేస్ట్ అనేసి మనం అనుకుని అటు వెళ్ళము మనము ఇంపార్టెంట్ ఉంటేనే వెళ్తాం ఒకటికి రెండు పనులు బయట ఉంటేనే వెళ్తాం వీళ్ళు కూడా వీళ్ళు టైం పాస్ కి స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక సిక్స్ మంత్స్ వరకు ఇదిచేసారు కానీ తర్వాత వీళ్ళు కూడా అరె ఎంత మంది ఉంటారు జనాలు మనం పోతే అట్టిగా మనకు ఆ పరేషాన్ అన్నట్టు అంతా సమయం కేటాయిస్తలేరు ఫస్ట్ లెక్క
అంటే ఇప్పుడు ఎలా ఉందంటే మేడం ఫస్ట్ ఫస్ట్ లో కొత్త కొత్త కొత్త కొత్త అనుభవము అంటే కొందరు కొందరు ఉల్లిగడ్డలు కడ్చేసేందుకు కూడా బస్ ఎక్కారు మేడం
అవునండి
మూడు రూపాయల ఉల్లిగడ్డ కిడ తక్కువఉన్నయి అని చెప్పి దగ్గర దగ్గర దగ్గర ఇరవై కిలోమీటర్లు బస్సు లో ఫ్రీ బస్సు లో వెళ్ళి వచ్చిన చాలా మంది ఆడవారు ఉన్నారు మేడం
అవునండి అవునండి
మీరు చూసారు మీరు చూసే ఉంటారు అంటే కొందరు మన
ఇప్పుడు బెనిఫిటే కదాండి ఇప్పుడు వాళ్ళ ఆయన ఒక ఫైవ్ హండ్రెడ్ తీసుకొచ్చాడు అనుకోండి ఆమె అన్ని చూసి గడపాలి ఆమె ఒట్టి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఫ్రీ బస్సే కదా అని వేరే ఊరికెళ్ళి ఆ మేం టైం పాస్కిక్ చేయాలి కదా త్రీ రూపీస్ కి కిలో ఉల్లిగడ్డలుంటే ఆమెకు ఒక థర్టీ రూపీస్ పెడితే ఎన్ని కేజెస్ వస్తాయ్
అండ్రెడ్ త్రీ రుపీస్ కేజీ కాదు మేడం త్రీ రూపీస్ మిగులుతాయి త్రీ రూపీస్ కేజీ పైన త్రీ రూపీస్ మిగులుతాయ అని చెప్పి అంటే మూడు రూపాయ ఆ ఊర్లో అని చెప్పి వెళ్ళ అంటున్నా మేడం ఆ అట్ల ఇప్పుడు ఇప్పుడు చూసుకోండి మేడం ఇప్పుడు ఒక జాగాలో ముప్పై మూడు రూపాయలు ఉన్నది ఇంకో జాగా లో ముప్పై రూపాయలు ఉన్నది అంటే మూడు రూపా ఉల్లిగడ్డలా సేవ్ చేసేందుకు కూడ వెళ్ళారు అని అంటున్నాను మేడం అట్లా
అవునండి అవునండి అదైతే కరెక్టే అండి ఇగో ఇప్పుడు మనము స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే ఎవరైనా టైం పాస్ చేస్తాం గానీ ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే వెళ్తా ఇంపార్టెంట్ పని ఉంటేనే వెళ్ళగలుగుతాం అండి ఇప్పుడైనా ఎవరైనా చనిపోయినా ఎవరైనా ఏమైనా అయినా కూడా వెళ్ళాలంటే అయ్యో డబ్బులు లేదు అని కోని వెళ్ళని చాల మంది ఉన్నారు కానీ ఇప్పుడు అ అట్ల లేదు కదా అరే ఆధార్ కార్డు ఉంటే సరిపోతాది నేను వెళ్లి రావచ్చు టైం కి అన్నీ చూసుకో
కానీ అయినా కూడ మేడం ఇంకొక విషయం ఉద్దేశం ఏంటిదింటే ఫస్ట్ అంటే కొత్త కొత్త ధనం లో అప్పుడు అది ఉండే మేడం ఏంటిదంటే ఫ్రీగా వెళ్ళాలి ఫ్రీ బస్సు కదా ఫ్రీ ఫ్రీ బస్సు పెట్ లు పో పోదాం పోదాం అని చెప్పి ఏంటిడాంటే దానికి ఉత్సాహ పడ్డారు కానీ ఏంటిదంటే ఇప్పుడు కొత్త ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టిల్ళు కానీ వాళ్ళ సమయం ఉండాలి కదా మేడం ఒక మనిషి మేడం మేడం ఇనండి ఒక మనిషి ఫ్రీగా వెళ్ళడానికి ఒక పది రోజులు పోతాడు మేడం అంటే ఒక ఒక ఒక ఊర్లో తిరగడానికో ఏదన్న పెళ్ళిళ్ళకు ఏటో ఏటో ఏటో ఒక పది రోజులు పోతాడు పదకొండో రోజు బోర్ వస్తది మేడం
అవునండి
అతనికే బోర్ అనిపిస్తద అని ఏదో ఒక పని పడుతది ఏ లేకపోతే అల్లాడ పోయి వచ్చదు కదా ఎన్నిసార్లు అని పోతాము అవునా మేడమ్
ఇప్పుడు మనకు స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక యాప్ అనేది మనకు వచ్చింది ఏది ఇన్స్టాగ్రామ్ వచ్చింది ఫస్ట్ మనం ఉంటాది మనం ఎలా చూస్తే అట్లా రీల్స్ వస్తున్నాయని చాల చూసాం ఇప్పుడు అంత టైమ్ ఇప్పుడు చూడ్డానికి లేదు మనకు చూసి చూసి మనం చే ఏం చూస్తాం అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది స్టార్టింగ్ లేదు ఇంకా చూడాలే ఇంకా చూడాలే ఇంకా చూడాలి ఫస్ట్ ఫోన్ అంటే సెల్ఫీలు ఫోటోలు చాల దిగే వాళ్ళం కానీ ఇప్పుడు అట్లా లేదు కదా అండి ఇప్పుడు ఎట్లా అ అంటే ఎప్పుడో ఒకసారి ఏదైనా ఒక్కేషన్ ఉండి ఇంపార్టెంట్ ఉన్నాయి అంటే మనం చూస్ మాట
ఫస్ట్ ఫస్ట్ ఫోన్ అంటే మనకు అదేమో కొ ఇచ్యంత్రం దరంగా అంటే విచిత్రం దరంగా అనిపించింది మేడం కానీ ఇప్పుడు అలా లేదు మేడం ఇప్పుడు ఫోన్ అంటే మనం ఏం వాడతాం మేడమ్ ఫోన్ ఎక్కువ చెప్పండి
అవునవునం
ఈప్ ఇప్పుడు ఫస్ట్ అంటే మనం ఫోన్ గాడా మేడం కనీ ఇప్పుడు మనం ఏం వాడతాం ఎంతన్ వాడతాం మేడం మీరే చెప్పండి మేడం ఫోన్
కరెక్ట్ ఏ మై బర్ పూర దే లిక్తియ్ ఎ మై దేఖ్ తే లిఖియ ఉ జిన కూకర్
మ మిప్పుడు ఇప్ ఇప్పుడు మనం కూడా ఎక్కువ ఫోన్ అనే వాడము క మేడం
ఏ ఇప్పుడ్ ఎక్కడండి ఎక్కువ ఎక్కువ వాడుతాన్నా
ఫస్ట్ అంటే వాడాము ఫస్ట్ అంటే వాడమని జరిగింది కనీప్పుడు మనం ఎక్కడ్ నుంచెల్ మాడత మేడం చెప్పండి ఇప్పుడు మ ఇంకోటి ఆక్చువల్లీ మనకే వాడ్ అనిపించట్లేదు మేడం
అదే అదే అంటున్నా సార్ నేను ఉడా
ఫస్ట్ అనేది ఏ ఇప్పుడు ఈ బస్సులో గూడ్ అంతే మేడం ఏదన్నా అచ్చినాయింటే ఆ కొత్త కొత్తలో ఉన్నప్పుడే ఆ వాడాలి కొత్త కొతులో ఉన్నప్పుడే వాడాలె కానీ ఇప్పుడు మనకవి కొత్తయ్ అంత పాతగయిపోయిన్ తర్వాత అది ఇంప్రెస్ చేస్తలేదు వాడడానికి ఇంట్రెస్ట్
అవునండి అవునండి అవునండి అదే ఏదైతే లిక్సే ఏదే క్య అసెంలీ ఇంకా అండి ఏం తిన్నారండి ఇవాళ ఏం చేశారండి మీ అమ్మగారు
ఉమ్మా అమ్మగారు ఈ రోజ్ ఒచ్చేశి రొయ్యలు మరియు టమాటా చేశారండి మరియు రొయ్యలు మరం రొయ్యల పులుసు వేరు అంటే నేను
తయారీ చెప్తారండి నాకు
ఫస్ట్ వెయ్యాలన్ తీసుకుంటరాండి అంటే ఇంట్లో ఏంటిదన్ అంటే అందర్ రొయ్యలా పులుసు తింటారు కానీ రొయ్యేలా టమాటా తింటానండి
ఆహాహాహహ
నేను నె నా నాకు పులుసనేది నాకు నచ్చదు
ఓకే ఓకే ఓకే ఓకే
నాకు పులుసనేది నాకు నచ్చదు కాబట్టి ఏంటిదంటే మా వారు మళ్ళా రొయ్యలు మరూ టమాటా అనేది మా అమ్మగారు వేరే అని అండడమ్మ జరిగింది అయితే ఫస్ట్ ఏంటి దంటే మాక్ ఇక్కడం అందుబాటులో మార్కెట్ ఉన్నది నేన్ మార్కెట్ క్ కూడ్ నేన్ నేన్ నేన్ నేను నేన్ నేను మార్కెట్ కున్ నేను మార్కెట్ కు అయితే నేనుం ఐత్ ఐత్ తె నేను మార్కెట్ కు బైకేసుకొని రొయ్యల కోసం వెళ్తానండి నక్ అక్కడ అక్ బైక్ ఏసుకని బైక్ ఏసుకొని మార్కెట్ కు రొయ్యల కోసం వెళ్తాను అక్కడ రొయ్యల వ్యక్తి అని ఉంటాడు షాప్కీపర్ ఉంటాడు అతనిక్ చెప్తారు నాకెన్ ఎంత పరిమితి ఎంత్ కావాలో అతని చెప్తాను అతనేంట్ టి దంటే మన తరాజు ఉంటాయి కద మేడం
అవును
తరాదులో రొయ్యాలనే జోకుతాడు మేడం జోకిన తర్వాత్ తనేే నతనికి అతన్ నాకు రొయ్యాలనే ఇవ్వడం జరుగితుంది
ఎంత తీసుకుంటారండి మీరు ఎంత మంది ఉంటారు ఎంత తీసుకుంటారు
మా దగ్గర చెట్టాకు రొయ్యలోచ్చేసి యాభై రూపాలు ఉన్నది మేడమ్
ఓకే
చెటాకు రొయ్యలు వచ్చేసి యాభై రూపాయలు మే తెచ్చకుప్పుడు ఒక చెట్టాకు తెచ్చుకుంటాం మేడం నాక్ చెటాక్ అనేది సరిపోతది అన్నట్టు మాకు అంటే ఒక పూ ఒక పూటకు ఒక ఓక్ ఓక్ ఒక ఒక మధ్యాహ్నాంనికి లే ఒక సాయంత్రం గాని ఒక పూటకు మాకు చేటాకు అనేది సరిపోతుంది మేడం మేము అట్లా వండుకోనీ తింటాం మేడం
ఓకే ఓకే ఓకే అయితే ఆ చేపల అది రొయ్యల్ది టమాటా వేసి ఎట్లా చెప్తారండి ప్రాసెస్
చెప్తాను మేడం ఒక మ మళ్ళీ మళ్ళీ మనము సంభాషణలో చెప్పుకుందాము మీతో మాట్లాడి నాకు చాలా సంతోషంగా అనిపించింది మేడం ధన్యవా ధన్యవాదాలు మేడం